హలో హలో.
హలో.
హలో బాగున్నారా.
బాగున్నారా బాగున్నావారా నువ్వు.
ఆ బాగున్నా ఏం చేస్తున్నరు.
ఏంలేదురా.
ఆ బాగుంది నే ఇప్పుడే డ్రై ఫ్రూట్స్ లడ్డు అంతే డ్రై ఫ్రూట్స్ కొనుక్కొని తెచ్చింది మా.
ఓ.
ఆ
మంచ్. తీసుకోవాలి ఫ్రూట్స్ అవివి తినాలి
ఆ
ఎక్సర్సైజ్ చెయాలి డైలీ.
ఆ రోజుకి ఒక ఎగ్గు గూడా తినమంటున్నారు
ఉ తిన్. ఆ బాయిల్డ్ ఎగ్ తిన్నా
ఆ అదే.
పాల్ తాగుతావారా నువ్వు.
ఆహా పాల్ నచ్చయ్ అక్క నాకు ఎందుకో
పాలు అవునవును కానీ ఇంకొన్ని నీకో విషయం తెలుసా, పాలు ఉమ్మ వట్టిగ కాకుండా అల్ల కొంచమూ. పసుపెయ్యల్రా.
ఆ
అందులో కొంచెం బస్ స్పేస్ నం అనుకో. మనా లోపల్ బాడీ బయటిది కాకుండా లోపల్ నుంచి కూడా క్యూర్ అయితది.
ఆ ఇంకా పసుప్పాల్ తావుతే నంజు కూడా పోతది అని అంటరు.
ఆ
పసుప్పాల్ తావుతే నంజు కూడ పోతది అని గూడ అన్
అవునా అవును పోతదిరా అందుక్ కే. ఉమ్ ఎలాంటీ మనం కరెక్ట్ తింటనే ఇప్ ఇప్పుడూ బయట్ ఫుడ్ అయినా కూడ తెచ్చుకొన్ మన క్లీన్ లేకుండా అట్లే ఉన్నా కూడా కొంచెం ఇన్ఫెక్షన్స్ అయితయి.
అవునక్
ఉమ్ ఇప్పుడు నీకు బాగ దగ్ గోస్తుందీ వోమా అవి ఇవి ఉంటాయి గదా అప్పుడంత అప్పుడంత నమిలీ బ్ర మింగాలి లేదా ఆ వోమ్ మ ఉంటది కదా వోమనీ. కొంచెం నల్పాలే చేత్ తుల మీదనే రోట్ల కొట్టొద్దు దంచొద్దు. కొంచం చేత్ తులో వేసుకొని బాగా నలపాలే కొంచెం. నలిపీ దాన్ని మన నం కొంచెం ఇట్ల చప్పరియ్యాలే వోమని. అట్లా చంపరిచ్చి ఆ రసాన్ ఆ రసాన్ని మింగాలి. ఆ టెన్ మినిట్స్ ల అది మొత్తం రసం అంత వచ్ చేస్తదిరా. ఆ రసాన్ని మింగేసీ మనం అట్లా. త్రీ డేసు తీసుకున్నాం అన్
అదే అక్కా అస్సల్ తగ్గు తలేదు కాఫ్ అయితే ఘోరంగా.
లేకపోతే తులసాకులను కొంచెం హీట్ వాటర్ మనం డ్రింక్ చేసే మినరల్ వాటర్ ఉంటాయి కదా
ఆ తాగుతున్నా కాయనే తగ్గుతులేనే
లవంగాలు కొంచెం అల్లం ముక్కా కొంచమంత పసుపు. ఇవన్నీ ఏసీ కొంచెం మరగబెట్టి తాగాలరా డైలీ త్రీ టైమ్స్ తీసుకోవాల ల
ఆ ఇగ డాక్టర్ కూడా అన్నాడు. అంటి ఎగ్ పాలు మంచి చికెను మటను అ న్ని దినాలె హెడ్చి హెల్ది ఫుడ్స్. అని అన్న ఇట్ల తోట కూల పాలకూర. కానీ ఇప్పుడు అక్క కూరగాయలు అన్నీ బయట మందు ఏ అవే అమ్
ఇగా అన్ని కూరగాయలే కదరా తినేది మరి
హ్మ్ వాళ్ళు గూడా ఇట్లా మందుయే
ఏ కూరగాయలు అయినా ఇప్పుడు ఆ ఏ కూర లేదా ఇప్పుడు అట్నే ఉంటాయ్ నాచురలీ ఎవరు పండిస్తారు ఎవరు పండియట్లే మొత్తం కెమికల్ ఫుడ్ అయ్యింది
మొ త్తం
అప్పుడు ఎప్పటి రోజులలా మట్టి ఎరువువేసి పండించేది ఇప్పుడు ఏమైనా మందులు
అవును
మందులు కొట్టడం చేయడం
దాని వల్ల అందరికి చాలా హార్ట్ అట టాక్స్ అని బిపి అని షుగర్ అని అన్న చెన్నై
ఆ ఇప్పుడు ఇంకా చాలా అయిపోయినాయి రా ఎక్కువ మళ్ళీ ఈ మోకాళ్ళ నొప్పులు ఒకటి బాగా తయారనయ్
అవును
ఎవరికియూడు చిన్న థర్టీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది ఇక మోకాల నొప్పులు స్టార్ట్ ఇక
ఆ మోకాల్ నొప్పులైతే ఘోరంగా ఉంటే కాలు లేవది నడవరాదు ఉమ్
అట్లనే ఉంది
ఉమ్
ఎసా పరిస్థితి ఒక్కొక్కరు హెల్త్ ఒక్కొక్కరు రకంగా ఉంది
ఆ మా చుట్టానికి కూడా ఇట్లా మోకాలి చిప్పు ఉంటది కదాక్క మొత్తం అరిగిపోయింది
అరిగిపోయిందా మ ఏమైన్నా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా మరి
ఆపరేషన్ చెయ్యాలంటక్కా
ఆపరేషనా ఆ మరేమన్నాడు వీళ్ళేమంటున్నారు చేపించుకుంటాము అంటున్నారా
ఆ చేపించుకుంటా అని అంటున్నారు కానీ ఎప్పుడు చేపించుకుంటా తెలియదు ఇగా ఉమ్ అట్లా
చేపించుకోవాలి అది లేకపోతే ఇంకా నడవడం ఇబ్బంది అయితది
అవును
ఉమ్ ఇబ్బందయితది చేస్క టే బెటరు
ఆ
ఉ
కానీ ఎంత ఏపిచ్చుకున్నా అప్పటన్ని మనంత మన మన కాల ఉన్నంతయితే వాళ్ళది ఉండది ఎంత ఆపరేష్ చ్చ నాపిసనే
ఆ అవును ఆపరేషన్ అయింద టే అంతే ఇగా మరి బోన్స్ కి అదే ఇంజెక్షన్సా లేకపోతే మెడిసిన్ ఏనా
మెడిసిన్ వాడుతాందూ ఇప్పుడు మెడిసిన్ వాడుతున్నారు ఆపరేషన్ చేయాలని ఉన్న
ఆహా ఇప్పుడు ఆపరేషన్ చేసినా కూడా ఇప్పుడు ఆపరేషన్ ఇన్ఫెక్షన్ కాకుండా డైరెక్ట్ ఇంజెక్షన్ తో తగ్గుతన్నాయ్ కదా
ఇక ఏమో ఇక వాళ్ళు ఇట్లా చూపిచ్చు కుంటాడో
మీరు
ఆహా అడగలేేదు
స అడగలేదా ఆ
మనీ సెట్ కావాలి అప్పుడు అడుగుతే బాగుంటది
అవునవును అంటే ఏజ్ ఎంత ఉంటుంది
ఏజ్ బాగానే అంటే ఫార్టీ అట్లుంటది
ఫార్టీ ఇయర్స్ రెండా ఒక్క కాలదేనా
ఒకటే
వాళ్ళు మంచిగా తీసుకోవాలి ఫుడ్ కరెక్ట్ తీసుకుంటే ఇబ్బంది ఉండే గాని ఇప్పుడయినా ప్రతి ఒక్కరికి అట్లే ఉంది
ఉమ్ అదే అక్క
ఉమ్ తింటద మంచి ఉంటారా అంటే అది కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా బీపి షుగర్ ఇలాంటివి
ఆ బిపి ఉంది అంతే షుగర్ ఏం లేదు బిపి ఉంది ఇక హెల్దీ ఫుడ్స్ వాళ్ళ వాళ్ళ
కొంచెం డ్రై ఫ్రూట్స్ అవి ఇవి కొంచెం మార్నింగ్ టైమ్ లో గాని ఇట్లా నానబెట్ట
అదే డ్రై ఫ్రూట్స్ కాజు కిస్మిస్ నాన పెట్టుకొని
ఉమ్
బోర్డ్స్ కావాల్సినయి కొంచెం కొంచెం తింటే క్యూర్ అయితది వాకింగ్ కి వెళ్తాడా
ఆ
వాకింగ్ కి వెళ్తారా రా అక్కడ
ఆ వెళ్తార అక్క
ఊ వాకింగ్ వెళ్ళాలి రోజు మార్నింగ్ వెళ్తడా ఈవినింగ్ టైమ్ లో వెళ్తాడా
ఆ మార్నింగ్ వెళ్తాడు ఈవెనింగ్ వెళ్తాడు
ఆహా బాగానే ట్యాంకర్లు చేయడం బెటరేలే
ఆ ఆ తీసుకు కుంటలో
డ్రింక్ చేేస్తారా హల్కా హాల అలవాటు ఉందా
ఆ లేదు
మోగ
ఆ ఆ అ స్మోక్ అన్మాట కానీ నా అదది మన హెల్త్ కరాబా పోతాయని నేన అంటే
స్మోక్ వల్ల కూడా ఇప్పుడు ల్ సుకు కరాబయిదరా
ఆ లంగ్స్ లో మొత్తము మారి స్కు మొత్తం పొగ బగుంచాల కదా అక్క నింగా మదది దాని షే పనేది అ యిపోతుది
అవునవును మరి అట్లాచ్చ తెలుసు కూడా మళ్ళ ఎందుకు మరి స్మోక్ చేయడం తెలుసు కదరాా ఇట్లా అవుతుందాన్ని మళ్ళా స్మోక్ చేయడం ఎందుకు
అక్క ఎంతైనా అలవాటు ఉన్నళు ఒక సలంగా మానాలంటే మాార లేదు కదా ఆలా వును ఎప్పుడ ఏమ లం
అదే ఆ ఇప్పుడు ఇవి మన ఎక్కువ బాగా తగ్గదగ్గి కూడా దానికి చెప్పించకడ బా
అవును అవును నేను చెప్తా ఎప్పుడు ఏమయ్యలో కూడా ఇప్పుడు తెలుతలేదు కదక్క
అవును కొంచెం జాగ్రత్త ఉండాల
ఆ అదే నేను అదే చెప్తున్నా మొన్న మా వాళ్ళ ఇట్లా డై అంటే ఇంట్లా డైలీ వెళ్తురి కద అక్క
పనికా పనికి వెళ్తారా
అ అట్లా ఆ ఫైట్స్ ఆ తీస్ తీసుకుంటార్ అక్క అని తినటం అట్లేమీ లేదు కానీ కళా నొప్పితోనే బాగా నడవ రాదు
ఎక్కువది కూడా ఇ ఇప్పుడు ప్రజ ఇప్పుడు చాలా మంది అట్లనే ఉంది డాక్టర్ లో పోతే అది గుజ్జు అయింది అరిగింది అనే చెపుతుంది కాని అసలు అయితే మోకాళ్ళలో అరు గూడు అయితే అసలు నడవ
ఆహా అస్తది అక్క నొపి గోరం ఉంట ద్దని
మ్మ్ అవి ఆర్గవు కానీ బోన్స్ డివైడ్ అయి
ఆ
అవి జాయింస్ అనేవి ఇంగ విడిపోడం విడ్ పోవడం వల డాక్టర్ కార్ విని అదేదాంటది అది కావాలి అంటాను
అవునక్క అందుకే ఇగా హెల్తీ ఫుడ్స్ అవన్నీ మా వాళ్ళు కొన్ని కొన్నారు అదే అందుకే కొని వచ్చింద్రు
ఏం లేదురా టైమ్ ఫుడ్ తీసుకొని కొంచెం వాగింగ్ చేసుకొని గా డ్రింక్ స్మోక్ బంద్ చేసు అతే హార్ట్ కి ఏం ప్రాబ్లం ఉండదు మళ్ళా వీళ్ళకి లంగ్స్ కరాబు కూడా కవు ఈ రోజుల్లో కొంచెం డైట్ మెయింటైన్ చేయాలి బయట మామూలుగా దాదాపు నైంటీ పర్సన్ బయటి ఫుడ్ అవాయిడ్
అవును తిన్నారా మరి
నిమి ఇప్పుడే తినం రా
ఆహ లేదిగా తినలే ఉ
తినాలా
ఆ అంద్రు ఒకేసారి తింటాం సరే అక్క తిను పో పో